అంటే ఇప్పుడు మనం దైనందినైన జీవితం గురించి మాట్లాడాలంటే దైనందిన జీవితం అంటే మన రోజువారి పనుల గురించి మనం మాట్లాడుకోవచ్చు అన్నమాట ఇందులో దీన్ని మనం దైనందిన జీవితంగా భావిస్తాం అనగా మనం ప్రతి రోజు చేసే పనులు మనం మనకున్న అలవాట్లు బాధ్యతలు జీవన విధానం అంటే మనకు అదే కుటుంబానికి అయితే కొన్ని బాధ్యతలు ఉంటాయి కుటుంబం ఉన్న వాళ్ళకి అంటే మామూలుగా వర్క్ చేసే వాళ్ళక అయితే జాబ్ పర్పస్ గాని బాధ్యతలు ఉంటాయి కొందరికి కొన్ని అలవాట్లు ఉంటాయి కొందరు ఎర్లీ మార్నింగ్ లేస్తారు కొందరు చాలా లేటుగా లేస్తారు ప్రతి మనిషి జీవితంంలో ఈ జైన్ దైనందిన జీవితం అనేది ది ఎంతో ముఖ్యమైంది అంటే మనం ఉదయం నిద్రలేవడం నుండి రాత్రి నిద్రపోయే వరకు కూడా చేసే ప్రతి పని దైనందిన జీవితంలో భాగమే కాబట్టి దాన్ని మనం దైనందిన జీవితం అంటారు మంచి దైనందిన జీవితం మన ఆరోగ్యాన్ని ఆనందాన్ని విజయాన్ని ప్రభావితం చేస్తుంది క్రమశిక్షణతో కూడిన జీవితం వ్యక్తిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది ఎందుకంటే క్రమశిక్షణ ఉన్నప్పుడే మనం ఒక స్థాయికినే వెళ్తాం కాబట్టి అది ఒక మన స్థాయికి తీసుకెళ్తుంది ఉదయం త్వరగా లేవడం మంచి అలవాటు తెల్లవారుజామున లేవడం కూడా మంచి అలవాటు మనసుని ప్రశాంతంగా ఉంటాయి ఉదయం పూట స్వచ్ఛమైన గాలి ఆరోగ్యానికి ఎంతో మే లు చేస్తుంది నిద్ర లేచ్చిన తర్వాత పళ్లుతోకోవడం వెంటనే మార్నింగ్ ఐదో గంటలకు లేస్తే అది బ్రహ్మ ముహూర్తం అని ఎంతో మంచి టైం అని చాలా మంది మన పెద్దలు చెప్తుండేవాళ్ళు నిద్ర వేసిన తర్వాత పళ్ళుతోకోవడం స్నానం చేయడం ప్రార్థన చేయడం వంటి మంచి మంచి పనులని మనం అలవాటు చేస్తూ చేసుకుంటే అది మన ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది
సామాజిక బాధ్యతలను నిర్వర్ ర్తించడం కూడా మన కర్తవ్యమే ఇప్పుడు మన ఇంట్లో పని ఎట్లా మనం రొ టిన్ గా చేసుకుం టమ్ మార్నింగ్ లేవడం, తినడం, చదువుకోడం, పడుకోడం, ఫోన్ చూడడం, టీవి చు చూడడం ఈ పనులు రొటీన్ గా జరుగుతూనే ఉంటాయి కొ కొన్ని చ్ ఆ సోషల్ యాక్టివిటీస్ లో కూడా ఉండాలని అనుకుంటాం. కానీ కొన్ని కొన్నిసార్లు అది చేయగలుగుతాం, కొన్నిసార్లు చేయలేము. కాకపోతే అది కూడా ఒక అలవాటుగా చేసుకోవాలి ఏంటిదంటే? చిన్న చిన్నవి అవేం పెద్దవి కాదు రోడ్ల మీద చెత్త ఎయకపోవడము. ఇంకా మన ఇంట్లో చెత్త తీసుకెళ్ళి రోడ్ మీద వేయడము. అలాంటి కాకుండా సేఫ్ ఇప్పుడు ఎట్లా చెత్తబండి అని వస్తనే ఉన్నది మనము నీట్ గా క్లీన్ గా మనం ఉంటే సరిపోదండి. మన ఇల్లు ఉండాలి. మన చుట్టుపక్కల ఉండాలి. ఆ క్లీన్ గా, నీట్ గా ఉంటేనే అప్పుడు కూడా మామ ఆరోగ్యంగా ఉంటాం. ఏ వా అది రోడ్డు పైనే ఉంది కదా మనకేంటి, మనక ఏం సంబంధం అనుకుంటే అక్కడ నుండి కూడా మనకు కు ఇన్ఫెక్షన్స్ రావచ్చు కాబట్టి మన ఇంటి పక్కల గాని, మన చుట్టుపక్కల గాని మనం ఎంత ఆర మనం ఎంత నీటు గా మన మనం ఎంత డిసిప్లిన్ ఉంటున్నామో అని తెలివడానికి కూడా మనము బయట కూడా వాతావరణం మన చుట్టున్న దాన్ని కూడా క్లీన్ గా చేసుకోవాలి ఇప్పుడు అంటారు కదాండి పెద్దవాళ్ళు ఫస్ట్ ఇల్లు చూసి ఇల్లాల్ని చూడా లి అని అంటారు కదా అండి. అట్లాగే మనము ఇంటిని కూడా శుభ్రం గా పరిశుభ్రంగా ఉంచుకుని మనం పరిశుభ్రంగా ఉంటేనే మనకు ఎలాంటి డిస్ డిసీస్ అనేసి రావు కాబట్టి ఒకటే అండి మనం ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యమే మహాభాగ్యం కదా అండి. ఆరోగ్యం ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత పనులు చేసుకోగలం మనము మనమే సిక్కి సిక్ కిగా ఉండి మనమే ఏదో మూడిగా ఉండి ఏ దో ఇట్లా ఎప్పుడు ఉంటే, డల్ గా ఉంటే మనకు బాగుండదు చూసేవాళ్ళ కూడా బావుండదు. రొటీన్ లైఫ్ ను ఎప్పుడు జీవించకుండా సరదాగా అలా బయటకెళ్లడం సరదగా అందరితో కలిసి ఉండడం, మాట్లాడడం రోటీన్ గా ఇవి మనము లైఫ్ లో ఇ ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ లో చేసుకోవాలని నేను అనుకుంటున్నాను.
అంటే చాలా మంది యోగా ఇంకా ధ్యానం లేదా వ్యాయామం చేస్తారు. ఇ శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అంటే మనం ఇక్కడ చూసినట్టయితే అంటే విలేజెస్ లో ఏంటిదంటే వాళ్ళ డైలీ వే డైలీ చేసే పన్ల్ తో నే వాళ్ళకి మంచి వ్యాయామ అవుతంది సిటీ లో చూసినట్టయితే అంటే ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు యో గా చేయడము ఎర్లీ మార్నింగ్ మనం ఇట్లా లేసి మనం ఇట్లా టెరస్ పైకి చూసిన వెంటనే వాళ్ళు ఎక్కడ అంటే అక్కడ వాళ్ళు ఎక్సర్సైజ్లు ఫిఫ్టీ ప్లస్ దాటిన వాళ్ళం తా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. యంగర్స్ అంతా ఇట్లా పార్కింగ్ ప్లేస్లలో వాకింగ్ ఏస్తు ఉంటారు అది మన మానసిక ఆరోగ్యాన్ని, మన శారీరక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. ఉదయం పూట అల్పాహారంలో రోజులో అత్యంత ముఖ్యమైంది. భోజనం పోషకాహారం తి తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తాయి. ఎందుకంటే మార్నింగ్ ఎయిట్ లో పు తినేసేయాలి మళ్ళి ఇ మార్నింగ్ కొంచెం తినాలి. అంటే మా ఆఫ్టేర్నూన్ కూడా మనం ట్వెల్వ్ వన్ ఓ క్లాక్ తినాలి. ఇలాంటివి అంటే మార్నింగ్ ఎయిట్ లోకి తీసుకునే ఆహారం అనేది మనకు చాలాం ఇంపార్టెంట్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. రాత్రి పూట అంటే తక్కువ తీసుకోవాలి. పోషకాహారాలు తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన శక్తి లభిస్తది విద్యార్థులు కూడా కొందరు ఏంటంటే పాఠశాలకు ఉద్యోగులు కార్యాలయాలకు రైతులకు రైతులు పొలాలకు వెళ్తారు కాబట్టి ప్రతి ఒక్కరు వెళ్ళలే ముందు మంచి పో సమ తుల ఆహారం తీసుకోవాలి మంచి ప్రతి వ్యక్తి తన బాధ్యతలను నిర్వసిస్తూ రోజు ప్ర ప్రారంభిస్తాడు కాబట్టి కష్టపడి పని చేయడం ఇంక వ్యక్తి తన లక్ష్యాలను సాధించగలడు అంటే కష్ట కష్టపడి పని చేేసిన వ్యక్తి కష్టపడడం అనేది మన నైజం కాబట్టి మనం ఆర్ ఆల్మోస్ట్ మార్నింగ్ అనేది మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూనే కష్టపడుతుంటేనే అది మనకు ప్రోగ్రెస్ అనేది చూపిస్తది విద్యార్థుల దైనందిన జీవితం చదువులతో నిండి ఉంటుది కాబట్ వాళ్ళు కూడా చదవకపోతే చదవాలంటే ఆల్మోస్ట్ ఎనర్జీ కావాలి కాబట్టి వాళ్ళు కూడా మంచి ఫుడ్ తీసుకుంటేనే బ్రెయిన్ కూడా ఫాస్ట్ గా పని చేస్తదని నేను అనుకుంటా
సమయం మనము ఏం మొబైల్స్ చూడము చూడడము టీవీ కే అంకితం అయిపోవడము స్క్రీన్ ఎక్కువ చూడడం వల్ల కూడా మనకు చాలా హే మనకు తెలియకుండానే చాలా హెల్త్ ల్త్ ఇషూస్ వస్తాయి మనకు తెలిదు లోపల ఏం జరుగుతున్నా ఈ మెడ నొప్పి కండరా తల నొప్పి ఇవంతా వచ్చేది మనము మొబైల్ స్క్రీన్ చూడం ఎలా చూస్తాం మనకు తెలీదు మేడల్ ఇట్లా వంచుకొని చూస్తాము ఇంకా కొంచం పడుకొని చుడ్డము అదే పనిగా టూ అవర్స్ త్రీ అవర్స్ ఒక్కొక్కసారి అయితే ఫోర్ ఫైవ్ అవర్స్ అలా ఒకటే దగ్గర కూర్చొని అ అ స్క్రీన్ ని చూడ్డం అంటే అది చిన్న విషయం కాదు ఎందుకంటే మనకు బ్యాక్ పెయిన్ రావడమే ఇదంతా కూర్చొని మన మైండ్ ని ఎక్కడ పెడతాం ఫోన్ లో పెడతాం కాబట్టి మన డైలీ దైనందిక జీవితంలో అదొక పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది ఇంక మొబైల్ అనేది ఆ స్క్రీన్ చూడం అనేది ఆ ఫోన్ నలా పక్కన పెట్టి మన పాత కాలంలో మన అమ్మ నాన్న వాళ్ళు మన మన తాత తలు ముత్తాతలు ఎలా ఉండే వాళ్ళు పేపర్ చదువుకొని కాస పరుగు మీద కూర్చొని అలా వాళ్ళ జీవితాన్ని రొటీన్ గా చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా గడిపేవాళ్ళు కని ఇప్పుడు సమయం అలా లేదు ఇప్పుడు మనం పని చేసుకొని వస్తాం పని చేసుకొని వస్తాం డే అంతా కానీ రాత్రి అయినా కూడా మనం రెస్ట్ తీసుకోవాలి రాత్రి సమయం లో అయినా రోజంతా చేసిన పనులను సమీక్షించుకోవడం మంచిది ఏ పనులు బాగా చేసామో ఎక్కడ తప్పులు జరగాయో కూడా ఆలోచించుకోవాలి నైట్ ఒకసారి తదుపరి రోజు కోసం ప్రణాళిక రూపొందించుకోవాలి ముందుగానే ఇది వ్యక్తిగత అభివృద్ధికి సహాయపడుతుంది ఇంకా రోజు చేసే జీవితంలో మనం చాలా పొరపాట్లు నీ కొంచం హట్ చేయడము ఒక్కొక్కరిని వ్యక్తిత్వాన్ని విమర్శించడము అలా వశివచ్చినన్ని తప్పులు చేస్తూ ఉంటాం అవన్నీ మనము నైట్ పడుకున్నప్పుడు రియలైజ్ అవ్వాలి నేను ఈ రోజు ఏం చేశాను ఏమేం మిస్టేక్స్ చేసాను ఇలా మాట్లాడాను అలా చిన్న చిన్నగా మనం రో రొటీన్ లైఫ్ లో మనం జ్ఞాపకం చేకొని మళ్ళ ఒకసారి ఆ తప్పులను చేయకుండా మనం మళ్ చూసుకోవాలి ముఖ్యంగా వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి మనము మంచి అలవాట్లు ముఖ్యంగా డిసిప్లిన్ సమయం పాలన అన్ను ఆఫీస్ టెన్ ఓ క్లాక్ అయితే నైన్ ఓ క్లాక్ అయితే నైన్ థర్టీకి వెళ్ళడం టెన్ థర్టీ కి వెళ్ళడం అక్కడ ఎళ్ళు ఒక వేరే వాళ్ళతో మనం మాట అనిపించుకోవడం ఇది అంతా కరెక్ట్గా ఉండదు ఏదైనా మన రొటీన్ గా మనం చేసే పనులతోటి గుడా మన లైఫ్ స్టైల్ని గుడా ఎప్పుడిమేన్తే ఈమిలానే తనలానే అని మనల్ని విమర్శించే వాళ్ళే ఉంటారు కాబట్టి మన లైఫ్ కరెక్ట్ గా ఉంటే సమ పల్న కరెక్ట్ గా ఉంటే మన జీవితం అనేది సంతోషకరంగా మరియు విజయవంతంగా ఉంటుంది ప్రతిరోజు మనకు ఒక కొత్త ఛాన్స్ ఉంటుంది ఈ చాన్స్ని మనము యూజ్ చేసుకోవాలి యూజ్ చేసుకున్నప్పుడు మనం ముందుకు సాగుతాము సుల భంగా ఏదైనా సాధించగలుగుతాము
ఉమ్ చెప్పాలంటే విద్యార్థులు పాఠశాలలో క్రమశిక్షణ సమయ పాలన సహకారం వంటి విలువలను కూడా నేర్చుకుంటాడంటే వేరే వాళ్ళకి సహాయం చేయాలె అది ఒక మంచి పద్ధతి కాని వాళ్ళ టీచర్స్ వాళ్ళకి నేర్పిస్తారు క్రమశిక్షణగా ఉంటారు మిమ్మల్ని సమయ పాలన ఒక ప్లేస్ కి వెళ్ళాలంటే ఫైవ్ మినిట్స్ ముందే ఉండాలి అలాంటిది స్కూల్ నుంచాలవర్చుకునేలాగా వాళ్ళకు చెప్తారు ఇంటికి వచ్చిన తర్వాత కూడా హోం వర్క్ పూర్తి చేసి పరీక్షలకు సిద్ధం అవుతారు చ లా మంది పిల్ల అలాగే ఆటలడడం ద్వారా శారీరక దృత్వాన్ని పెంచుకుంటారు ఉద్యోగుల దైనంద జీవితం బాధ్యతల తోనిండి ఉంటుంది వారు కార్యక్రమాలలో పనిచేసి తమ కుటుంబ అవసరాలను తీర్చుకుంటారు సమయానికి పనులు పూర్తి చేయడం మళ్ళీ సహోద్యోవులతో కలిసి పనిచేయడం వారి ముఖ్యమైన ఉద్యోగ జీవితం కొన్నిసార్లు ఒత్తిడిని కలిగించినప్పటికీనీ క్రమబద్ధంగా జీవన విధానం అనేది అలవడుచుకుంటూ అయితే వాటిని ప పరిమితంగా ఉపయోగించుకోవడం అవసరం ఎందుకంటే మనం బ్రతకాలంటే సంపాదించుకోవాలి కాబ ఉద్యోగులు కూడా టైం టు టైం అన్ని మెయింటైన్ చేస్తూ పాపం వాళ్ళ కుటుంబాల కోసం వాళ్ళు కష్టపడుతుంటా రు అంటే అధిక వినియోగం ఆరోగ్య సమస్యలకు దారి తీయచ్చు కాకపోతే ఏంటంటే దన్ని నిజ జీవితంలో కుటుంబ సభ్యులతో గడిపే సమయం ఎంతో విలువైంది కుటుంబం మనకు ప్రేమ భద్రత మరియు మద్దతులను అందిస్తున్నన్ రోజులో కొంత సమయం కుటుంబంతో ఖచ్చితంగా మాట్లాడ వారి సమస్యలున్న ఆనందాన్ని పంచుకోవడం ఇది కుటుంబబ ందాలను మరింత బలోపేతం చేస్తుంది కేవలం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని ఇట్లా బయట తిర ఇప్పుడు మన కుటుంబానికి మనం సమయం కేటాయించినప్పుడే కుటుంబ విలువలు తెలిసిన వాళ్ళం అవుతాం స్నేహితులు కూడా దైనందిన జీవితంలో ముఖ్యమైన భాగం మంచి స్నేహితులు మనకు సహాయం చేస్తారు ప్రోత్సాహన్ని అందిస్తారు స్నేహితులతో మంచి సంబంధాలను కొ అంటే మన సర్కిల్ చిన్నదయినప్పటికీనీ అందులో విలువలు తెలిసినటువంటి ఫ్రెండ్స్ తో మనం ఫ్రెండ్షిప్ చేయడం ద్వారా మన జీవనం కూడా బాగుంటంది అంటే మన జీవితానికి ఒక విలువ అనేది ఏర్పడుతుంది ఎంత విలువలతో బతుకుతున్నాం అనేది సమాజంలో తెలుస్తుంది స్నేహితుల మంచి సంబంధాలను కొనసాగించడం వల్ల జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది అయితే మం చ్చి స్నేహితులను ఎంచుకోవడం కూడా మన జీవితానికి ఎంతో అవసరం ఎవరిని పడితే వాళ్ళని ఫ్రెండ్స్ గా ఉంచుకోకూడదు అంటే మంచి ఒక ఫ్రెండ్ ఒక మంచి ఫ్రెండ్ మంచి పుస్తకం లాంటి వాడని అంటారు కదా అందుకే మంచి ఫ్రెండ్ నేంచుకోవడం అనేది మన జీవితంలో చాలా ముఖ్యమని నేను అనుకుంటున్నా
దైనందిక జీవి జీవితంలో చదవడం ఒక మంచి అలవాటు పుస్త కాలు చదవడం వల్ల మనకి జ్ఞానం పెరుగుతుంది వార్తా పత్రికలు చదవడం ద్వారా ప్రపంచంలో జరుగుతున్న విషయాల గురించి తెలుసుకోవచ్చు కొత్త విషయాలు నే ర్చుకోవడం ద్వారా వ్యక్తిత్వ వికాసాన్ని దోహదపడుతుంది వినోదం కూడా దైనంది దైనందిన జీవితంలో అవసరం సంగీతం వినడం పుస్తకాలు చదవడం ఆటలు ఆడడం ఇలా ప్రకృ తిని ఆస్వాదించడం మనసుకు ప్రశాంతంగా ప్రశాంతతను ఇస్తాయి అయి తే వినోదం పరిమితంగా ఉండాలి బాధ్యతలను విస్మరించి ఎక్కువ సమయం వినోదంలో గడపడం చాలా మంచిది ఇప్పుడు డల్లుగా ఉండి ఏదో కోల్పోయినట్టు ఉంటే అది మనసుకు ఆ లో ప్పల కూడా ఇప్పుడు అంటారు కదండీ ఆ అదే ఆమెకి మనసులో బాధ ఉంది మొహంలో కనపడుతుంది అని ఏం చేస్తామండి బాధలు మనసులో పెట్ కొని ఉన్నని కొన్ని రోజులైనా సంతోషంగా హ్యాపీగా జీవించాలని అనుకు అనుకోవాలండి ఎవరైనా బాధలు అనేది మనం ఫేస్ చేసుకోవాలి ఈ రోజు వస్తుంది రేపు పోతుంది అని అనుకోవాలి ఏ రోజయినా కూడా మనం సమాజ అభివృద్ధికి తోడ్పడడం మంచి పౌరుడి లక్షణాలు మనం చేసే చిన్న చిన్న పను లు సమాజంలో పెద్ద మార్పులను తీసు తీసుకొస్తాయి ఇప్పుడు మనము పెద్దవాళ్ళకి ఎలా రెస్పెట్ ఇస్తాం మనల్ని చూసి ఇంకొకరు నేర్చుకుంటారు వృద్ధుల కానీ పెద్దలకు కానీ ఎలా మాట్లాడతాము వాళ్ళ తీసి పడేయకుండా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా వాళ్ళ కొం చెం మర్యాదిస్తే ఆ మర్యాద మనకు కూడా ఎక్కడికి పోదండి ఆ మర్యాద కూడా మనకి మ ళ్ళీ తిరిగి వస్తది అని నా ఉద్దేశం ఓకే అండి థ్యాంక్ యూ ధన్యవాదాలు